తే తిత్తింది
గ
నా ఫోన్ ఫోన్ చేయ్ దాంట్లో హలో ఆ మమ్మీ
ఏవో క కట్ట వందమ్మా డబ్బులు హలో
ప బరువు కసలు వరున్నాచ్
హలో అమ్మ కొంచం బయటకి వచ్చి మాట్లాడు సౌండ్ చో వస్తుండి
డబ్బులు కట్టినావ అన్న
అమ్మా దీప్తి నీ అరవద్దని చెప్పమ్మా
ఆ ఇప్పుది ఎవరు అరవట్లేదు చెప్పు
ఆగో
సుందర్కాసి సైలెంట్ గా ఉండు
నేన అంతే ఇ కాళ్లు కూడా తీసుకోడు
బై బయటికి పోత ఆగు మరి బయటికి పోతుా బయటకి వచ్చి చెప్పు ఆ డబ్బులు కట్టి నావ
ఏగో కొంతమంది దగ్గర డబ్బులు ఇవ్వన్నారుగా
ఆ
వాళ్ళకి మేనమే పెట్టుకుంటుంది సైఫెం పడ్డాక నాకు ఇయ్యాను అంటుంది
వా పర్వలేదుగా
ఆకి క్రెడిట్ కార్డు ఉంటదిగా
ఆ
నేను బిడ్డుకుంటా స్ైపుంది వచ్చినట్టు నాకు ఇయ్యాను అంటుంది
ఆ
సేఫ ఆ ఇరవై మంది కట్టారు ఇంకా నేను కూడా కడుదాం అనుకుంటున్న రేపు పొద్దునా
ఆ
కట్టేది ఇప్పుడేం కట్టేది
ఆ ఎప్పుడైనా క ది
ఇచ్చేలే ఇప్పుడ ఎప్పుడైనా ఇచ్చే
అయితాద మరి
అమ్మ ఏం కూర
అదే రికార్డు అయిద్ది అమ్మా కొంచెం మా ద్దం చెప్పమా
నీ బైటికి వచ్చనుగా మమ్మీ
ఐదొది మాట ఇనపడతాంది.
ఇనబడట్లే మి ఏం కోర మమ్మి
పొద్దద్దొడ్దే వంకయ్
రేప్ పోతారా మరి
రేప్ గాద్ ఎళ్ళుండి.
బోధవారమ
ఆవ్
హాహ రేపే అన్నావ్ కదా అని
రేపు మాకు బద్
ఎవురికి
వామ్మ్ ఎందుకో
వాళ్ళు మొన్న, ప్రోగ్రామ్ చేసారు
ఆ
దాంట్లో, మ ఇచ్చారు.
ఆహా జానిక్ గొడక్ బెట్కోర ఆ ఇనపడట్లే మమ్మీ
అస్సల్ వినపడట్లేద
కొంచెం లైట్ కనబడుతుంది.
అదే గొడవ పెట్కున్నారు గొడవైంది.
ఆహ సర్వే కాళేకి సర్వే లేదుగా
సర్వే అయ్ పెయింది ఈ రోజుతో
ఆహా పొద్దటిల్ ఫోన్ చేత్తే కాాలేజీకి పోయినేవొ అను కున్న చేయ్లేగ ఇయాల
కె పొద్దురు కాలేజి పోయినంక మళ్ళ అడిపోయనం.
ఉహు
అరుపుడు పోయ్ విజ్టింగ్ తీసుకొని వచ్చిన
ఆ
ఐపినయ్ చ్చెల్ల్
ఇగి వద్ ఇ ఖమ్మం వత్తరుగా ఇంకేమి ఉంటది సర్వి
ఇంగ అది లేదు.
ఇప్పుర్ మీ జూనియర్స్ కూడా రా రారుగా మీ వరకేగా పోయేది.
ఆ
ఆహ వామ్ము యన్ని డబ్బులు మమ్మీ రెండు లెచ్చల్లారయి, రెండు లెచ్చలు అయ్ తన్నయ్.
హు
హు మా ఇంటి కాడ ఒకటే సందడుంది ఇటు
ఎందుకు
ఇగో పక్కన వాళ్ళు దేవుని పెట్టుకుంటారుగా
ఉమ్
అందుకే సందడి సందడిగా ఉంది తెల్లవార్లు నిద్రే పోరంట
వా
తెల్లవార్లు డూకులు సప్పుడే మాకు ఇయాల
మీరు కూడా పడుకో వద్దనీ
ఎ చర్చి కాడ ముగ్గు పోశారు బాత్రూమ్ లకి
ఆ మా అ అది అడిగి లోన్ అడిగినవా
ఏలోనే అయా
బండికి
ఏ నే ఫోన్ చేయలేం ఇంకా
కనుకో వచ్చుదమా
కనుక్కుంట పోన్ చేస్తే చెప్పత్తారు లే గాని చేయలే
వాళ్ళు ఎప్పుడు వస్తారు అంటే కనుక్కుంట వెెళ్ళరా
ఈ యలా పనికి పోయిందయా పని పోయి ఎంత ఆ కట్టదిగే కడాన అంట కట్ట జారంట కింద పడ్డదంట కింద పడ్డాడు అంట
బండి మీదనుంచా
ఆ
బండి ఎవరు ఇచ్చారూ ఈనకి
సాయి వాళ్ళది
వా బండి కైమైన అయ్యిందా
బండికి ఏం కాల మీ నాన్నకే మోకాలుకి దెబ్బ తగిలింది
ఊ కే బండి మీద నుంచి కింద పడడమేనా
మీ నాన్నకి ఇను వచ్చండదు మమ్మ అందుకని బండి అంట ఇనకే పోయిద్ది నిన్న మటన్ కు పోయిండా నిన్న చిన్నిబాబు ఇంటి ముందు క్రింద పడడట
అ
ఆ మరిగా అట్ అటా చేసేటోడికి బండి ఎటా యిఆ కలిసి వచ్చింది చెప్పు
తోల్ తారు గమా బానే బండి
ఏ లక్షమయ్య అయినట్టే కొత్తరంగల్ దాగోచ్చి తరువాత బండి జారి కింద పడ్డాడు బ్యాలెన్స్ అప్పుకోలేక పోయిండు ఆడా తాగి ఆ మంది పువ్గు బళ్ళు తీసుపోయి అట్లా పడేస్తే వాళ్ళు ఇస్తారు ఇంకోసారి
ఆ ఎందుకడిగింది రావు
ఆయన ఈయన కలిసి బండి మీద పనికి పోయిండ్రు ఇయాళ ఇచ్చినోడు రేపీయడు మీకి ఎవ్వరైనా ఇయ్యరు
ఇయ్యరు
అందుకనే నేను వచ్చికి రాదు అందుకనే బండి అంటే ఎనుకిపోతుంది ట్రాక్టర్లకి పోయినా అంతే బండ్కి పోయినా అంతే దేనికి పోయినా అంతే
అవునా మా బట్టది
అందుక నా అచ్చి ఇను వంటద మీ నానకుచ్చి ఉండరుంది అందుకనే బండి కొన బండి కొనాలన్నా ముందు కూడా పడపోద్ది కాట్లే
ఇబ్బంది కాతదామా దిగి నడస్త రా అడగాలంట ఏ
ఇబ్బంది అయితుంది ఎంత జాగ్రత్త ఉండాల మంది పనిముట్డకపోయినప్పుడు
జర మంచిగా మాట్లాడరాదా
ఆ ఇప్పుడు ఆ బండికి ఏమన్నాయితే సాయిలు ఊకుంటార సత్యావ తూకునేదైనా నిన్న దూరవరు బండి కి అది ఇరగ్గొట్టిందంట ఎవరు ఊరుకుంటారు బాబు మాట
తాగిందామా
తాగి ఉం
అందుకే వాగుతున్నాయి
అందుకని బండి వద్దుద్ మ మన నువ మాట్లాడిది అరే అంట మ అడి
నా రీచార్జ్ అయిపోద్దామా
ఎప్పుడయిపోయిది
ఆ అదే అదే ప రోజ వచ్చద్ది
కమయుని
ఎందుంట ఇపోతే
మాట్లాడుతుంమ్మా మేము మనుషుల కాకులే ఇద్దాం అద
పది నిమిషాలు కాలేగా
మనుషు మనుషులు పొద్దునప్పుడుదిద మనుషులు కాకలవుతుంది
ఎవరు తన్లేదమ్మా
చెల్లే
మా అలా వస్కుసిగా
ఆ దీనిదే ఒక పూట మంది పొద్దున్నప్పుడున్న మ్ నను త ఆకలయితుందంట పుచ్చకాయంది కోసుకుని తినొచ్చుగా, నాకు వద్దు.
నేత్ నేతిన్నావా మంచిగా
మా అత్నే ఉంది మమ్మీ
నేమ్ బస్ నేమ్ బస్ లో నే బస్సు లో కూర్చొని తినకుం వచ్చిన
రూమ్కి వచ్చే లోపు అయిపోయింది.
అయింద అన్నం కూర అన్నం
ఆ అన్నం పొద్దిటిదే
ఇప్పుడు రాసేది ఏ లేదు ఇక
ఊ
మబ్ మబ్బు పట్టింది కదా మమ్మీ మాబ్బాటింది చల్లటి గాలీ తొలతుంది ఈ ఎలాంత చర్చి కానీ పని జరిపోయింది మమ్మీ
నూవ్వు కూడా పోయినవా పనీకాడకి
ఊ జోతి పిన్ని దూలింట చేపల అబె అబ బెల్లలు గట్టాటం వే అన్ని తీసినాం ఊ పాప ఇంటికొత్తంటే కొ అత్తమ్మ బండి మీద కెళ్ళి కింద పడ్డది. మా నికొటి చేసా నిన్ మ మనిషి దెబ్బ తగిలింది పాపం అ మనుషులకి ఆకలిఅయితది తెలుసా. నేను పొద్దున తొమ్మిదింటి పొద్దున తొమ్మిదింటికి తిన్నామా పొద్దున్న నుంచి తొమ్మిదింటికి అయిందమ్మా మి పది నిముషాలు అప్పటి నుంచి ఏం తినలేదమ్మా.
ఇది తాగేద్దమ్మ ఎందుకు ఎడుతునుమె
మీరు మీరు మీరు ఇగో పక్కం జీరా అతంది ఛీ
ఎట్లా ఎట్లా అయిపోయింది అనుకుంటంటందామా.
తెలుసామన నీకు అరె నాకు ఆకలి అయితుంది. ఏ పోరా మాట్లాడ దనికి హ్హ్హ్
సరే అమ్మ పది నిమిషాలు అయింది నాలుగు ఫన్ డౌన్ చే డౌన్లోడ్ చేయి డౌన్లోడ్
కొరావు కసలు